హలో రా
ఆ బాగున్నా నువు మీరు బా నువ్వు బాగున్నావా
మ్మ్
ఏం చేస్తాన్నావ్
ఏం లేదు ఖాళీగా కూర్చొనిన్నా నువ్వు
నేనా టీవీ చూస్తున్న
అవును
ఏం చూస్తున్నావు
ఏను ఏం చెప్పాలని ఫోన్ చేసినావ్
అదే ఈ మధ్య న్యూస్ చూస్తున్నావ నువ్వు రాజకీయాలు చాల హాట్ టాపిక్గా అవుతున్నాయి
అవునా ఈ అంటే అంటే ఎవరెవరు పోలిటిక్స్ అంటావు కదా ఎవరు అంటే చూస్తాన కని ప్రతి రోజు ఏదో కొత్త విషయం వస్తుందిగ ఎవరు ఏం చెప్తున్నారో అసలు ఏం ఫాలో అవుతున్నారు ఏం ఫాలో అవ్వడమో అసలు చాన కష్టం అవుతుంది మనకి
నిజమే ఒక రోజ ఒక నిర్ణయం మారుసటి రోజ ఇంకో డిసిజన్ తీసుకుంటున్నారు కన్ఫ్యూజన్ అవుతుంది అనుకో ఇంక
అవును మెయిన్ గా వచ్చి మనం ఎన్నికల టైమ్ లో అంటే ఎలక్షన్స్ టైం దగ్గర పడితే ఇంకా బటర్ పూస్తారనమాట అంతా డ్రామానే
కానీ మన లా సాధారణ లైక్ మనం నార్మల్ పీపుల్ కి అసలు ప్రయో జనం ఏమిటో కొన్నిసార్లు అర్థమే కావడం లేదు తెలుస
ఉమ్ అది అదే ప్రాబ్లం కానీ మాటలు ఎక్కువగా ఉంటాయి కానీ లెవెల్ మార్పు ఎంత ఉందో అనేది ఇంపార్టెంట్ కదు ఇంపార్టెంట్ కదా
ఆ నువ్ ఓటింగ్ నువ్ ఎంత సీరియస్ తీసుకుంటావు
నేను చానా సీరియస్గా తీసుకుంటాను అది మన బాధ్యత అంటే ఒక రెస్పాన్సి రెస్ రెస్పాన్సిబిలిటీ కింద అనేది వస్తుంది కదా అని నేను అనుకుంటాను అది నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు
అవును ఒక హక్కు లైక్ ఓటు హక్కు వాడుకోవడం చ చాల ముఖ్యం అనమాట లైక్ చాల ఇంపార్టెంట్ కానీ చాల మంది దాన్ని లైట్ గా తీసుకుంటారు
ఉమ్ అవును కొందరు అసలు ఏమీ మారదు అని అనుకుంటారు కానీ మనం మార్పు అంటే మనం మార్పు కోరుకుంటే ఏదన మా అంటే మార్ ఉంటుంది కదా ఏదైన సాధించొచ్చు మనం కోరుకుంటే
కరెక్ట్ ఎ నువ్వు చెప్తోంది కానీ ఎవర్ సెలెక్ట్ చేయాలో కూడ కొన్నిసార్లు డిఫికల్ట్ అనిపిస్తుంది అందరూ లైక్ పాలిటిక్స్ అందరూ పొలిటీషియన్స్ అందరూ ఒకరు ఇది చేస్తారు ఇంకొకరు అది చేస్తాము అనేసి చెప్తా ఉంటారు సో అప్పుడు మనక్ కొన్నిసార్లు డిఫికల్ట్ అనిపిస్
ఉ అవునే అండి అందుకే కొన్నిసార్లు క్యాండేట్స్ గురించి మనం ముందుగానే అ తెలుసుకుంటే కొంచం ఆ ఓటు వేసేటప్పుడు కొంచం తెలుస్తుంది అవగాహన అనేది ఉంటుంది కదా మనకు కూడా
అంటే నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ని గెక్ అంత కరెక్ట్ కాదు కాదు కదా కాదో కూడా డౌట్ వస్తుంది మనకి వాళ్ళంతా ఫేక్ చెయొచ్చు కదా
ఉ అదే అదే కానీ అదే సోషల్ మీడియాలో ప్రాబ్లం అసలు నిజం ఫేక్ అది ఏది ట్రూత్ ఏది ఫేక్ అసలు రెండిట్లో తేడాన్ని లేదు అన్మాట
అవును రెండు కలిపి ఉంటాయి అందుకే లైక్ మనం నమ్మకమైన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి లైక్ వికీపీడియా లేకు టె ఏదన్నా సోసస్ ఉంటాయి కదా ట్రూ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్సెస్ అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలి డేటా
ఆ అవు ఒకే న్యూస్ పైన డిపెండ్ అయి ఉంటే ఒక్కటిక చూడాలి ఓకే న్యూస్ పై ఆ డిపెండ్ అయి ఉంటే వాళ్ళు ఒకరికి ఒక సైడ్కి సపోర్ట్ చేస్తారు పాలిటిక్స్
ఈ మధ్య యూత్ కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట లైక్ యూత్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పాలిటిక్
ఆ ను అది కూడా కొంచం మంచి మార్పే అనుకో ఇప్పుడు మనం యంగ్ జనరేషన్ కదా వాళ్ళు కొంచం పార్టిసిపేట్ చేసి కొత్త ఐడియాస్ కూడా తెలుస్తా చాయినమాట మనకి ఏమన్నా వాళ్ళ థింకింగ్ వేరే ఉ ఉంటుంది ట్రెడిషనల్ థింకింగ్ వేరే ఉంటుంది మోడర్న్ థింకింగ్ వేరే ఉంటుంది కదా
కానీ కొందరు కేవలం లైక్ సోషల్ మీడియాలు మాత్రమే ఆగిపోతున్నారు అంటే పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ముందు కి రావటం లేదనమాట జస్ట్ ప్రమోషన్స్ వరకే ఉండి ఆగిపోతున్నారు లైక్ రి సోషల్ మీడియా వరికె
అవును ఆన్లైన్ లో అసలు కామెంట్ చేయడం కంటే గ్రౌండ్ లో అంటే పార్టిసిపేట్ చేయడం ముఖ్యం
నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో లైక్ డిస్కషన్ లైక్ రాజకీయ పాల్ టిక్స్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఇప్పుడు కొన్ని డెబేట్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటారు పాలిటిక్స్ రిలేటెడ్
ఉమ్ చేశాను కాలేజ్ లో అసలు డిబేట్స్ అంటే సాఫ్ట్ స్కిల్ పిరియడ్ ఉంటుంది ఎదంటే డిబెట్స్ ఇంకా జీడీస్ అనమ గ్రూప్ డిస్కషన్స్ అంతా అవే ఉంటాయి అట్లా చాలా సార్లు పార్టిసిపేట్ చేసిన ఇంకా చాలా నేర్చుకున్న దాంట్లో
మ్ అది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందిలే
మ్ అవును అసలు మనం వేరే వాళ్ళకి మన అడ్వైజ్ వేస్సు మన డెసిజన్స్ వేయడం వల్ల వాళ్ళ డెసిజన్ వేయడం వల్ల మనం మన ఆలోచన కూడా కొంచెం వికసిస్తుందన్నమాట్ ట్ట అంటే విస్తరిస్తుంది మనకి
మ్మ్ మన లైక్ మన కంట్రీలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమిటి అనేసి నువ్వు అనుకుంటా అన్నావు
నాకు అనిపించేది వచ్చి ఇప్పుడు మెయిన్ ఎడ్యుకేషను హెల్ ఇటు జాబ్స్ ఇవే ఇ త్రి పైనే మనం ఎక్కువ కన్సంట్రెట్ చేయాలి ఇవే త్రి ఇ ప్రాబ్లమ్స్ మనా దీంట్లో మన కంట్రీలో
అవునులే ఇవి బేసిక్ లైక్ థింగ్స్ అనమాట ఇవి బాగుంటే మన కంట్రీ కూడా లైక్ డెవలప్ అవుతుందన్ అవుతుంది
మ్ అ
కానీ కొన్నిసార్లు అసలు సమ్మ ఇది ప్రాబ్లమ్స్ కంటే వే వేరే వేరే విషయాలు ఎక్కువగా ఫోకస్ పెట్టారనమాట వేరే ఏ ప్రాబ్లమ్స్ వేరే విషయాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాం
అదే కదా ప్రజలను డైవర్ట్ చేయడానికి కావచ్చు అనుకోవచ్చు కద
ఉమ్మ్ అదే ఒక రీజన్ అనుకుంటా అవును అందుకే ఎమో మ్ ప్రజలు మ్మ్ అవేర్ గా ఉంటారు వీటిని అన్నింటి పైన
మ్మ్ గవర్ననన్ గవర్నమెంట్ పాలసీలు కూడా మన లైఫ్ పై ఎలా అఫ్ ఫెక్ట్ చూపుతున్నాయి అనుకుంటన్నావ్ నువ్వు
అవును అవి చానా ఉంటే ఎఫెక్ట్ అయితనయ్ అనమాట మన లైఫ్ పైన ఎట్ల మ్ మ్ ఎట్లా అంటే మ్ జా జాబ్స్ పైన ఎడ్యుకేషన్
అటిపైన కొంచెం ఎఫెక్ట్ ఐతన్నాయి
అవును చిన్న డెసిషన్స్ కూడా డా మన డైలీ లైఫ్స్ ని చేంజ్ చేస్తున్నాయి
అవునా అస్సలు ఏ ఎందుకు
అందుకే పాలసీల గురించి కూడా తెలుసుకోవడం చానా ఇంపార్టెంట్ కానీ చ ఆదా మందికి అవి కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి సో ఏందిలె ఇది అనేసి వాళ్ళు వదిలేస్తారు నో లన్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అ ప్లాట్ఫామ్ అవసరం లైక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి అర్థమై అవుతుంది అంటే నాకు ఆ పాలిటిక్స్ లో రావాలనేసి అనుకుంటున్ నేను కూడా పాలిటిక్స్ లో రావాలనేసి అనుకుంటున్నా. ప్యుచర్లో లో కానీ డైరెక్ట్ గ కాదు లైక్ సోషల్ అవెర్నెస్ కోసం పని చేయాలనేసి అనుకుంటున్నా.
ఇంకా ఏమైన్నా ఫ్యూచర్ లో అంటే ఇంకా నువ్వు ఏం ఇంకా న జ అది విడ చాలగా అది కూడా చ చ మంచి ఇ ఏం చేస్తా నువ్వు వస్తా పాలిటిక్స్ లో మెయిన్ గా మనం అవేర్గా ఉండాలి తర్వాత మ వేరే వాళ్ళని అవేర్నెస్ గా కలిగించాలని
అంటే చెప్తా ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది. ఇప్పుడు నువ్వు రిలాక్స్ అవవు కొంచెం తర్వాత మళ్ళీ కలిసి చెప్తా ననికి ఏమి ఎలా అనేసిస్త సరేనా
ఉ సరే
బాయ్
బయ్